హాయ్ బాగున్నారా?
బాగున్నాము. నువ్వ ఎలా ఉన్నావు?
ఆ బానే ఉన్నాను. చాలా రోజులు అయి అయిన తర్వాత కలుసుకున్నాం కదా.
అవును నిజంగా చాలా రోజులు అయ్యాయి.
మన గ్రామం గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది.
చాలా బాగుంటుంది. నాకు మన గ్రామం అంటే చాలా ఇష్టం.
మన గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా.
అవును, నగరంతో పోలిస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఉదయం లేవగానే పక్షుల శబ్దం వినిపిస్తుంది. అసలు ఎంత హాయిగా ఉంటుందో
ఆశబ్దం చాలా ఆహ్లాదంగా కూడా ఉంటుంది.
నగరంలో అయితే హారన్ శబ్ద శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి.
అందుకే నాకు గ్రామం అంటేనే ఇష్టం.
మన గ్రామంలో పచ్చని పొలాలుంటాయి.
పంటలు చూస్తే మనకు కు ఆనందం వస్తుంది.
రైతులు ఎంత కష్టపడతారో తెలుసా. నీకేమైనా
వెన్నముక్క
మన గ్రామంలో పం పండుగులు కూడా చాలా గొప్పగా జరుపుకుంటారు. తెలుసా
సంక్రాంతికి చాలా బాగుంటుంది.
గాలిపట్టాలు ఎగ్గరేయడం నాకు చాలా ఇష్టం.
నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం.
ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు కనిపిస్తాయి.
ఆ దృశ్యం చాలా అందంగా ఉంటుంది.
మన గ్రామంలో పెద్ద చెట్టు కూడా ఉంటుంది. కదా
ఆ ఆ చెట్ల కింద కూర్చుంది చాలా చల్లగా ఉంటుంది.
వేసవిలో కూడా ఆ చెట్టు మనకు చల్లనిగాలి ఇస్తుంది.
పిల్లలు చెట్ల కింద కూడా ఆడుకుంటారు.
మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి రా, ఇట్లా చూస్తుంటేయి ఇట్లా మాట్లాడుకుంటే.
ఇప్పుడు బయటే ఆడుకునేవాళ్ళం.
క్రికెట్ గిల్లిదండా ఆడేవాళ్ళం కదా
అలాగే దాగుడు మూతలు కూడా ఆడేవాళ్ళం గుర్తుందా.
ఆ అవును ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఫోన్ లోనే ఉంటున్నారు. అసలు ఈ వాళ్ళకి ఇలాంటి ఆటలే తెలీదు.
అది నిజమే బయట ఆటలు తగ్గిపోయాయి.
గ్రామంలో మాత్రం ఇంకా పిల్లలు బయట ఆడుకుంటారు.
అది మంచి విషయం.
మన గ్రామంలో నీటి వానరులు కూడా బాగుంటాయి కదా
ఆ చెరువులు బావులు చాలా ఉన్నాయి
వర్షాకాలంలో చెరువులు నిండిపోతాయా
ఆ దృశ్యం చాలా అందంగా ఉంటుంది
గ్రామంలో గాలి కూడా చల్లగా స్వేచ్ఛగా ఉంటుందిరా
కాలుష్యం ఎక్కువగా ఉంటుంది
అవును మన గ్రామంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సహాయం చేస్తారు
అందుకే గ్రామ జీవితం చాలా మంచి అనుభవం
ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి సహాయం చేసుకుంటారు
అది నిజంగా గొప్ప విషయం
గ్రామంలో పెద్దలు చాలా జ్ఞానం క కలిగిన కలిగినవారు
వాళ్ళు మనకు మంచి సలహాలు ఇస్తారు
మన సం సంప్రదాయాలను కాపాడేది గ్రామమే కదా నగరం కాదు కదా
పాత పద్ధతులు ఇంకా కొనసాగుతున్నాయి
మన ఊర్లో జాతర కూడా జరుగుతుంది కదా ఆ రోజుల్లో గ్రామం మొత్తం పండుగలా ఉంటుంది అసలు
పిల్లలు చాలా సంతోషంగా ఉంటారు
గ్రామంలో భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది
అవును తాజా కూరగాయలు ఉపయోగిస్తారు
అమ్మ చేసిన వంటలు గుర్తొస్తున్నాయి.
నాకు కూడా అమ్మ చేసిన పప్పు చాలా ఇష్టం
గ్రామంలో కాళ్ళు కూడా తాజాగానే దొరుకుతాయి.
ఆ అది ఆరోగ్యానికి చాలా మంచిది
నగరం నగరంలో అయితే అన్నీ ప్యాకెట్లలోనే వస్తాయి
సహజత్వం తగ్గిపోయింది
గ్రామంలో జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది కదా.
ఆ అదే నిజమైన ఆనందం
ఎక్కువ ఆందోళనలు ఉండవు
మనసుకు మనసుకు ప్రశాంత తంగా ఉంటుంది
గ్రామంలో ఉదయం సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది అసలు
సాయంత్రం సూర్యాస్తమయం కూడా అద్భుతంగా ఉంటుంది
పక్షులు గుళ్ళలకు తిరిగి వెళ్తాయి
ఆహ్ ఆ దృశ్యం చూడ్డానికి చాలా బావుంటుంది
గ్రామంలో రాత్రి నక్షత్రాలు స్పష్టంగా కనిపిస్తాయి.
నగరంలో అది అసాధ్యం.
మన గ్రామంలో పండ్లు పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయి.
చెట్ల నుంచి కోసిన వెంటనే తింటాం కదా.
అబ్బాబ్బాబ్బా మామిడి పండ్లు ఉ అయితే నాకు చాలా ఇష్టం రా ఆ రసం తాగుతూ ఉంటే ఆహా
నాకు జామ పండ్లు అంటే చాలా ఇష్టం.
గ్రామంలో జీవితం సహజంగా ఉంటుంది అసలు.
నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మనం చిన్నప్పుడు నది దగ్గరకు వెళ్ళే వాళ్ళం కదా గుర్తుందా
అక్కడ ఈత కొట్టడం చాలా సరదాగా ఉండేది.
ఇప్పుడు అలాంటి రోజులు చాలా మిస్ అవుతున్నాను.
నాక్కూడా అలానే అనిపిస్తుంది.
గ్రామంలో వాతావరణం కూడా చాలా మంచిగా ఉంటుంది.
చాలా చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది.
పొలాలల్లో నడవడం చాలా ఆనందంగా ఉంటుంది.
ఆ పచ్చదనం చూస్తే మనసుకు తేలికగా ఉంటుంది.
గ్రామంలో ప్రతి ఒక్కరి ఒక్కరికొకరు తెలుసు తెలిసిన వారే
అందుకే అనుబంధం ఎక్కువగా ఉంటుంది.
మన ఊరి పాఠశాల గుర్తుందా నీకు
ఆ గుర్తుంది అక్కడే మనం చదివాము కదా
ఆహ్ ఆ రోజులు చాలా బాగుండేవి అసలు.
లెక్చర్లు కూడా చాలా మంచివారు.
గ్రామంలో రాత్రి వేళ చాలా నిశ్శబ్దంగా ఉంటా ఉంటుంది.
ఆ నిశబ్దం మనసుకు చాలా ఇష్టం
అందుకే గ్రామం ప్రత్యేక ప్రత్యేకం
కాలం చాలా ప్రసిద్ధి.
అక్కడి పూజలు చాలా భక్తితో జరుగుతాయి కదా.
పండుగ రోజుల్లో చాలా రద్దీగా ఉంటుంది.
అవును అందరు కలిసి పూజలు చేస్తారు అందరు కలిసి వెళ్తారు.
గ్రామంలో నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయి.
మరి నీవులుత
హలో
త ఆహ్ కదా
గ్రామంలో పశువులు కూడా ఎక్కువగా ఉంటాయి హలో మీ వాయిస్ వినిపియట్లేదు
కదా అంటున్నా ఆవులు మే అన్ని ఉంటాయి ఓకే
కానీ అది కూడా ఆనందమే
గ్రామం సాయంత్రం సమయంలో చల్లని గాలి ప
ఆ సమయం చాలా అందంగా ఉంటుంది
మనం అప్పట్లో పొలాలకు వెళ్ళే వాళ్ళం కదా
అవును సూర్యాస్తమను చూడ్డానికి
ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉన్నట్టుంది అసలు గ్రామంలో పెద్దలు కథలు చెప్తున్నారు
ఆ కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి
వాటి ద్వారా మనం చాలా నేర్చుకున్నాం
మంచి విలువలు నేర్చుకున్నాం
గ్రామంలో కూలీలు కూడా చాలా కష్టపడతారు
వాళ్ళ కష్టం వల్లే పంటలు వస్తయి
మనం వాళ్ళను గౌరవించాలి
ఖచ్చితంగా గౌరవించాలి
గ్రామంలో విద్య కూడా ఇప్పుడు మెరుగు మెరుగవుతుంది
పిల్లలు బాగా చదువుతున్నారు
ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది కదా
అవును కొత్త పాఠశాలలు నిర్మిస్తున్నారు
రహదారులు కూడా మెరుగు మెరుగైయాయి
కూడా సులభమఇంది
గ్రామంలో ఆరోగ్య సదుపాయాలు కూడా పెరుగుతున్నాయి కదా అప్పట్లో అయితే ఏము ఉండేవే కాదు అసలు
అది చాలా మంచి విషయం
ఇప్పుడు గ్రామంలో కూడా అభివృద్ధిని చెందుతున్నాయి హ
అయినా కూడా సహజతత్వం అలాగే ఉంది
ఎకత్
అది ఎప్పటికీ మారడు
మనం గ్రామానికి వెళ్ళి కొంతకాలం ఉండాలి అసలు
మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది
అవును ఎప్పుడు కలిసి వెళ్దాం మరి రావాలా మీ గ్రామానికి
సరే వచ్చినప్పుడు కలుద్దాం మారి
ఆ సరే ఫోన్ చేస్తాను మీకు
ఓకే బాయ్